హలో హలో
హలో
హలో బాగున్నావారా
హలో
హలో
ఆ హలో
అవును తగ్గించుకో కొంచెం
ఆ
బావున్నావా
ఆ హలో బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదు షాప్ లో ఉన్నాను ఇంకా కస్టమర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటున్నాను
అవునా మీ షాప్ ఎలా ఉంది
పర్లేదు ఎవరేజ్ మీడియం
మీది మీడియమా పెట్టుబడి బాగా పెట్టారు కదా మీడియం అంట
బానే ఉంది అని అంటే ఏడుపు ఎక్కువ అయితది అందుకే మీడియం అని అంటున్నా
ఆ అవునా
తిన్నారా
ఇంట్లోనే ఉన్నా అబ్బాయి కోసం చూస్తున్నా
అవునా
అబ్బాయి స్కూల్ కెళ్ళిండు కద అక్కడు కావచ్చ అని చూస్తుండా అట్లాగే ఆ షాప్ కి వెళ్దామని శారీస్ కొందామని కాసేపు అయినాక వెళ్దామనీ అనుకుంటున్నా మీరు కూడా షాప్ పెట్టారు కదా మీ దాంట్లో మరి ఏమైనా స్టాక్ వచ్చ చింద అని అడుగుతున్నా
స్టాక్ వచ్చింది మొత్తం ట్రాన్స్పోర్ట్ లోనే మంచి హోల్సేల్ లో ఉన్నాయి రేట్ కూడా రీజనబుల్ గా ఉంది అం తె రండి
ఆ వస్తా కావాల అయితే మాకు ఫంక్షన్ ఉంది అన్నట్టు ట్వంటీ ఫస్ట్ డే మాకు తెలిసినా వాళ్ళది ట్వంటీ ఫస్ట్ ఆ చి చిన్న అమ్మాయికి తీసుకోవాలి మళ్ళీ బట్టలు పెట్టాలి కదా పెద్ద పెద్ద వాళ్ళ కూడా ఆ అమ్మాయికి ఒక ఫ్రాక్ కొఅండ్ ఒక ఆమె కిల వాళ్ళ అమ్మకు చీర తీసుకోవాలి ఉన్నాయా శారీస్ ఏమైనా
మళ్ళీ ఆఫర్ డిస్కౌంట్ తక్కువ రేతేే ఉన్నాయి ఉన్నాయి రండి ఆ ఉన్నాయి ఎన్ని మంత్స్
అ మెట్వంటీ వన్ డే
ఆ ట్వంటీ వన్ అడ్ ఉన్నాయి కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ఉన్నా పాపే కదా ఉంది పాపే
కలర్స్ ఉన్నాయా ఎన్ని కలర్స్ అట్లా కలర్స్ ఏమైనా ఉన్నాయా ఒకట రెండు కలర్స్ అట్లా ఏమన్నా
ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంది
ఆ ఓకే వచ్చి చూసుకుండి స ఈవినింగ్ వస్త ఎన్ని గంటల వరకు షాప్ ఉంటది
సెవెన్ థర్టీ
సెవెన్ థర్టీ వరకు ఉంటుద
ఆ సెవెన్ తర్టీ వరకె
అలోపే వస్తాం మా అబ్బాయి వచ్చిన తర్వాత సెవెన్ కి అట్లా వస్త వస్తాం మేము వచ్చిన తర్వాతనే వెళ్ళండి
ఆ ఓకే పర్లేదు రండి మీరు వచ్చాక వెళ్తా మ్
మీరు వేరే ఊరెళ్లల ఇక్కడేనా
ఏ లోకల్ ఎక్కడ మాది ములుగ లోకలే
లోకలైనా ఏం చేస్తారు మీ సార్ ఏం చేస్తారు
మా సర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రే టెక్నీషియన్
శాలరీ ఎంత ఉంటుంది అందత
ఏంమో తెలియదు అది పైగా తను చెప్పుడు పర్సనల్ తనే
అయ్యో ఇంకా పాతకాలం మనుషులా ఉంటున్నాడా యిమి
ఆ అంతే అసలు చెప్పాడు తనకి మనం చెప్పినప్పుడు మనం ఎందుకు కానీ నేను కూడా అడగను
అ నఅది కాదు మీకు కూడా అవసరమే కదా ఫ బయట వాళ్ళు ఎవరైనా అడుగు శాలరీ ఎంత వస్తుంది మీ సార్కి అంటే
నేను క్యాజువల్గా థర్టీ అని చెప్తాను కాంట్రాక్ట్ బేసిక్ కాబట్టి
ఆహా పెతయ అందాదా అట్లా చిప్ కుంటారు అన్నట్టు మీ భర్తానికి వెనుకేసుకొస్త
ఆ తప్పది కదా అందుకే గ ఇక మీరేం చేస్తున్నారు
అన్నయ్యనా అన్నయ్య కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిది కదా అ కొనుకున్నారు ఇంతకు ముందు కొంచెం పక్షవాతం లాగ వచ్చింది
ఆ
ఫస్ట్ ఏమో కొంచెం బీపీ ఎక్కువై హాస్పిటల్కి వెళ్తే అమ్మాయితనికి పక్షవాతం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నారు
ఆ
అంటే ఓకే ఇగ టాబ్లెట్స్ వాడుతుంటే ఒకసారి వచ్చింది ఇగ పడిపోయింది అన్నట్టు
అయ్యో ఆ
పోతే ఇగ అప్పటి నుండి జాగ్రత్త ఉంటున్నాం టాబ్లెట్స్ వాడుతడు ఒయ్ పొద్దున్ లేవగానే పరిగడుపున బీపి టాబ్లెట్ వేసుకోడము కొంచం రాగి జావ తాగడము అట్ల కొన్ని హెల్త్ కు సంబంధించినవి ఇవ ఒకే ఇగ కేర్ తీసుకుంటున్నరు ఆ కంపల్స సరే తీసుకుంటున్నారు అప్పుడు స్కూల్లో కాబట్టి ఊరికే నిల్చొని పాఠాలు చెప్పడము. అసలు కూర్చోకపోయేది. అ ఉ వుంది అట్ల కూడా కొంచెం ప్రాబ్లమ్ అయింది ఇప్పుడు ఆ హెల్త్ ఇష్యూ వచ్చేసరికి చిన్నగా చిట్ టిలు నడిపించుకుంటున్నడు అట్లా చిన్న చిన్నగ అట్లా ఇగ మన హెల్త్ ఫస్ట్ చూసుకోవాలి కదా
అవునవును తర్వా హెల్త్ బాగుంటనే కదా ఏది చేయాలన్నా
ఆరోగ్యం మంచిగుంటనే కదా ఏదైనా సాధించగలం మనం
అంతే మన హెల్త్ స ఫస్ట్ సహకరించాలి కదా
అవును మీ అమ్మాయి మీ అమ్మాయి అబ్బాయా ఇద్దరా మీకు
ఇద్దరు
అవునా ఏం చదువుతున్నారు అబ్మాయిలు
ఆ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్
ఫిఫ్త్ సిక్స్త్
ఆ అవును
ఏ స్కూల్ లో జాయిన్ చేశారు
ఆ ఇంతక్ ముందు బిడ్స్ ఉండే గాని ఇప్పుడు వేరే కొత్త స్కూల్లో జెన్ చేసాను నే ఇవ్వాల్నే ఈ రోజే
రోజేనా మరి ఇన్ని రోజులు వెళ్ళలేదేంటి మరి ఆ అమ్మాయి
ఇంకామ్మా మంచి రోజులు లేవు మొన్న అష్టమి నిన్న నవ మీ అనడం వల్ల ఇంకా చేయలేదు ఇవాల తీసుకెళ్ళి జేన్ జేసీ వచ్చేసాను
ఆ మంచి రోజు జ్యూసి జాయిన్ చేసిల
ఆ మంచి రోజు ఇవాల
బా జదుతుందా అమ్మాయి
బాగా చతది త్రీ ఫోర్ డేస్ వెళ్ళకున్నా కూడా కవర్ చేస్తది మళ్ళి టూ డేస్ ల మొత్తం అబ్బో ఊ అందుకనే ఇంకా ఆమె కోసం చూసి చూసి మంచి స్కూల ఏసాను
ముక్క వేస్తున్నారా
ఏంటి
బుక్స్ తీసుకున్నారు అమ్మాయికి బుక్
ఆ తీసుకోలేదు ఇకా బుక్స్ స్కూల్ డ్రెస్ అన్ని ఫస్ట్ వరకె తీసుకోవాలి ఇంకేం దీస్ తినేసి షాప్ కొచ్చేసా అంతేసీ తినేసొచ్చి ఇంకేం లేదు చేసి పెట్టే వచ్చాను నైట్ డ్యూ టి కదాని చేసి పెట్టే వచ్చేసాను
హోటల్లో చేస్తరు కదా
ఆ హాస్పిటల్ లో ఆ ఫోర్ డేస్ సైటు ఒక వన్ వీక్ మళ్ళీ మధ్యాహ్నం మార్నింగ్ షిఫ్ట్ అయితే షిఫ్ట్ వైజ్ గా ఉంటాం ఇంక
మామ వాళ్ళు కేర్ తీసుకుంటరు అవచ్చు మిమ్మల్ని
ఎవరు
తీస్ సార్ డ్యూటీకి వెళ్తే మీ మామయ్య వాళ్ళు కేర్ తీసుకుంటరు కావచ్చు నైట్ డ్యూటీ
ఉంటా
అవునా మీరెంది సపరేట్ ఉంటరా
ఆ సపరేటే ఉంటాం
అందరూ ఇప్పుడు ఒకలాగా ఉంటాల్లా మామలు
అస్సలే ఉండారు కదా ఆ రోజులు పోయినాయి మామ తండ్రిలాగా ఉండే రోజులు
అవును ఆ రోజులు మళ్ళీ రావాలి అసలు
అష్ట కష్టం ఇంకా అయి రావడం అంటే చాలా బాగుంటది కానీ రోజు జై ప్రపంచ మీద జరిగేటి వన్ని చూస్తా ఉంటే ఇంకా వేస్ట్ అసలే ఏ ఆ రోజులే రావనిపిస్తాంది
అవన్నీ పట్టించుకోవదులేండి మీరు మీరు బతుకుతున్నారు కాబట్టి ఇగ అవసరం లేదు మంచి వాళ్ళయితే వాళ్ళతో ఉండకపోదురా మీరు
అదే కదా అమ్మో శాడిస్ట్
సారీస్ ఒకటే ఉన్నాయి అన్ని రకాల సారీస్ ఉన్నాయా
పొరియంమ్ ఐటెమ్స్ బ్యాంగిల్స్ చిన్నపిల్లల డ్రెస్లు ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి టాప్స్
బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అన్ని
ఆ టాప్స్ కూడా ఉన్నాయి అన్ని ఉన్నాయి
ఆహా అది సెలెక్షన్ చేసుకొని పెట్టుకోవాలి
ఒకే రండి వచ్చి ఈవినింగ్ రండి వచ్చి సెలక్షన్ చేసుకోండి
ఆ వస్తాను వచ్చి చూసుకుంటాము
ఒకే చూసుకోండి
మీకు హెల్త్ ఇష్యూ బాగుందా హెల్త్
పర్లేదు
అదే మొన్న హెల్త్ కొంచెం అదే ఫీవర్ వచ్చింది ఆ మంచి ఫుడ్ తీసుకోండి
ఇంకా ఈ టెన్షన్ లకే
ఇకా టెన్షన్ పడొద్దు ఇక మీరు సపరేట్ గా వచ్చిలు వచ్చిన తర్వాత మీ సొంతంగా మీరు షాబ్ పెట్టుకున్నారు మీరు సార్ జాబ్ చేస్తండు ఇగ అవన్నీ పట్టించుకోకండి
దేవుడి మీద భారం వేసి నడిపించాలి బండి అంతే
ఆ అంటే ధైర్యం తెచ్చుకోవాలి మనది మనం బ్రతకడానికి మనకు ధైర్యం ఉండాలి
అంతే
ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలం మనం భు ఊరికే అట్లా గొడవలుఅయినాయి అమ్మో వాళ్ళు ఇట్ల అన్నారు మా మామ ఇట్ల అన్నారు అ ఏం బాధ పెట్టుకో ఎట్లాగు బయట
అంతే అంతే
ఇగ మీరు మీరు బతుకుతున్నారు కాబట్టి వాళ ఉంట్
అంతే మన లైఫ్ ఏంది అనేది ఇగ జూసుకోవాలి
కర్రీ ఏం చేసారు మీరు?
చికెన్
ఆహ స్టడీస్
స్టడీ యా కర్రీ ఎలా ఇనబడింది స్టడీ నాది పిజి డిస్కన్ట్యూ
ఆహ అయితే జాబ్ కి అప్లై చేశానన్నారు కదా మీరు?
అవును చేశాను ఇంత ముందు చేశాను కూడా జాబు నేను
మరే అదే కంటిన్యూ చేయ్యక ప్
కన్లేదు అప్పుడు పిల్లలు కన్సివ్ అయ్యే సరికి ఇగ అది ఆ రిజెక్ట్ చేశాను జాబుని పెన్షన్ డిపార్ట్మెంట్ వరంగల్ మున్సిపాలిటీ చేశాను మళ్ళీ ఇప్పుడు వేరే ఇగా దాని ప్లేస్ లో వేరే పోస్టింగ్ కోసం మనం మొన్నటి వరకు తిరుగుతే ఇగ అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది కానీ సీతక్క ఆగమంది వన్ ల్యాక్ కడితే మళ్ళీ కొత్త జాబ్స్ లో జైనింగ్ ఉన్నాయ్ అన్నారు. ఇంకా అమౌంట్ కట్టలేదని ఆగిపోయాను
ఆహ కొత్త జాబ్ లో జాయినింగ్ అయ్యేసి ఉంది అన్నారన్నమాట అదే కంటిన్యూ చేస్తే అయిపోంది మీరు మంచిగా ఉండు అంటే ఇ ఇప్పుడు వరకు శాల్రీ ఎత్తుకుందురు మీరు
కంపల్సరీ ఆది ఆది ఫార్టీ తౌసండ్ సాల్రీ అనవసరంగా జాబ్
అబ్బా ఏ షాప్ పెట్టకుండా డైరెక్ట్ అటే వెళ్తే అయిపోవు అసల్
అప్పుడు షాప్ కూడా పెట్లేదు పిల్లల్ అది కన్స్ ఇగ ఫస్ట్ మనకు పిల్లలు ఇంపార్టెంట్ కదా అని జాబ్ అట్లా చేసాను
ఉమ్ అవును అవును పిల్లలు ఇగ పెద్ద పెరిగిన తర్వాత ఏదో ఒక
ఆ ఇంక ఇప్పుడు ఉన్నాయి జాబ్స్ కాకపోతే అమౌంట్ కట్ ట్టాలే అందుకే ఆగుతున్నా ఆ అమౌంట్ కట్టలె ఉన్నా అదే కాాలలెటర్ ఇచ్చిళ్ళు గాని వన్ ల్యాక్ కట్టాలి అందుకని ఆగిన కండక్టర్ పోస్ట్లో మళ్ళీ స్కూల్లో సిస్టమ్ వర్క్ ఉంది అదే ఆలోచిస్తున్నా
ఆ సిస్టం వర్క్ నేర్చుకున్నారా?
ఆ నాకు సిస్టం అది ఇంత ముందు కంప్యూటర్ మీదనే కదా అప్పుడు వరంగల్ లో మున్సిపాలిటీ ఆఫీసులు చేసింది పెన్షన్ డిపార్ట్మెంట్
ఇక్కడ కూడా ఉన్నాయి ఈ సిస్టమ్ వర్క్ తో జాబ్స్ ఉన్నాయ్ కదా ఇక్కడ కూడా ఇక్కడ మాకు ఇక్కడ గ్రూప్ లో ఒకరు అవసరం అని మొన్న అన్నారు కానీ నాకు తెలియదు మీకు సిస్టమ్ వర్క్ వస్తదని లేకుంటే అందులో జాయిన్ చేసేదాన్ని
ఆ వస్తాది నాకు సిస్టం వర్కు
అదే చూద్దాం ఐతేతే మొన్న ఒక అమ్మాయిని జాయిన్ చేయించినామన్నట్టు అంటే గ్రూప్ లో ఉండాలే కంపల్సరీ గ్రూప్ లో ఉన్న వాళ్ళకే చాయిస్ అన్నట్
అంటే మహిళా గ్రూప్ లో
అవును
నాది అన్మకొండ్లో ఉంది
ఆ ఇక్కడైతే బాగుండు ఇక్కడ ఐన మీ అక్క వాళ్ళది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఇంకా మీరు మార్చుకో
నేనేం అక్కడ అది సీనియర్ గ్రూప్ కదా తీసేయలేకపోతాన్ లీడర్ నేనే అక్కడ
అవునా అహ ఎట్లయినా గానీ ఎట్లయినా గాని ఇక్కప్పుడు మీరు అత్తగారి ఇంటికి వచ్చిలు కాబ మీరు ఇక్కడికి చేంజ్ చేసుకుంటే అయిపోయేదుండే ఉంటే మీకు ఇక్కడ ఆ జాబ్ కన్ కన్ఫామ్గా వచ్చేది మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటది జాబు అది సిస్టమ్ వర్క్ నాకు తెలియదు అసలు సిస్టమ్ వర్క్ వస్తదని మీకు
టె ఒచ్చు నాకు నేర్చుకున్న సర్టిఫికెట్ గుడ ఉంది నాకు కంప్యూటర్ ఎంబ్రయిడింగ్ అన్ని సర్టిఫికెట్స్ ఉన్నయి
ఆ సర్టిఫికెట్స్ కూడా అడిగారు ఇక్కడ సర్టిఫికెట్స్ తోనే జాబ్ ఇక్కడ సిస్టమ్ వర్క్ మళ్ళ ఫాస్ట్గా చేయాలి
ఆ వస్తది పర్ఫెక్టే నాకు ఉంది సిస్టం ఉంది గ దా ఒకే
ఆ
ఊ ఆ ఓకే అండి బాయ్